హలో
నమస్కారం అండి బాగున్నార అండి
ఆ నమస్కారం అండి మీరు బాన్నార అండి
ఆ బాగున్నామండి అందరు ఎట్లున్నరు ఇంట్లో వాళ్ళు
అందరు బాగున్నారండి మీరెలా ఉన్నారండి మీరు మీ ఇంట్లో వాళ్ళు అంతా
ఆ అందరు బాగున్నామండి అయిందండి టిఫిన్
ఆ అయిందండి మీరు తిన్నారా టిఫిన్
ఆ తిన్నామండి ఏం చేశారండి టిఫిన్ కి
ఇడ్లీ చట్నీ చేసింటిమండి మీరు
మేము పెసరట్ చేసుకున్నామండి
ఆ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే ఎక్కడున్నారండి ఇప్పుడు ప్రస్తుతం మీరు
మేమ ఇట్లా సిటీలో కర్ణాటక సైడ్ ఉన్నామండి మేము
అవునా అంటే ఉద్యోగం కోసం అక్కడున్నారా అండి
ఆ అవునండి ఉద్యోగం కోసం ఇట్లా వచ్చాం
ఆ ఇంకేంటండి ప్యార్ల మేమిక్కడే అండి కర్నూల్ దగ్గర ఉంటాము
అవునా ఇంకెంటండి ఏమనా జాబులు కనీ ఆ ఏమైనా జాబులు గట్లా ప్రయత్నిస్తున్నారా అండి
ఇంకా ప్రయత్నిస్తున్నామండి ఏమి రాలేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండి
ఆ వెళ్ళారండి
అదే అండి పాఠశాలలు మొన్న తిరిగి ప్రారంభించినారు కదా
ఆ అవునండి పిల్లలెల్లారండి మనమే ఇం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే దానికన్నా ఏదో ఒకటి చేసుకోవాలదా ఇంటి నుంచే పని చేసేవేమన్నా ఉన్నాయా అట్లాంటివి చూస్కోవాలండి ఇంకా ఎన్ని రోజులని చెలు కుట్టుకుంటుంటాము అది కష్ట అది కష్టమయిపేమ్ది కూర్చొని కూర్చొని కుట్టడం వల్ల నడ నడాలు నొప్పులు ఎక్కువైనాయండి
అవునా అండి
అవునండి
మరి
మిషన్ కుడితే బానే వస్తదండి సంపాదన లేదనట్ల కానీ కూర్చొని కూర్చొని నడుం నొప్పులు ఎక్కువైతున్నాయండి అవి
అవునండి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక్కదెబ్ ఇక్కడే ఉంటుంది కదండి అది
అవునండి మీరేం పన్ చేస్తుంటారండి
మేమేం పనేం లేదండి ఊరికే ఉండడం అది
ఏజ్ ఉంటే జాబులకప్లై చేసుకోండి గవర్నమెంట్ జాబులకి చదుకున్నారండి మీరింతకీ
ఆ చదువుకున్నామండి
ఏం డిగ్రీ కంప్లీటా అండి
ఆ అవునండి
మళ్ళా ఇప్పుడు కరెంట్ జాబ్ ల అట్లాంటివన్నీ వదులుతున్నారు కదండి మీకు వయసుగానే అంటే అప్లై చేసుకోండోసారి
అదే చూడాలండి చూసి ఒకసారి చేయాలండి
అదే లే అండి
అవునండి మీ పిల్లలు మయం ఇక్కడొచ్చారండి ఎక్కడెక్కడ పో వెళ్ళింటారు కదా పిల్లవాళ్ళంతా
ఆ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళూరికి ఎల్లింద్రండి వచ్చినారు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదం స్కూల్ స్టార్ట్ అయి చానా రోజులైంది
అవునండి
ఆ వాళ్ళ అమ్మమ్మలు ఊరికి పోతే అక్కడే ఉంటారు పిల్లలు హాల్ డేస్ వస్తాయంటే చాలండి ఖచ్చితంగా వాళ్ళమ్మమ్మలు ఊరికి వెళ్ళాలంటారు
ఆ ప్రతి వేసవి అంటే ప్రతి సెలవులోన అక్కడికే వెళ్తారా అండి పిల్లలంతా
హా అట్లేం లేదండి ఒక్కోసారి బయట టూర్ లక్ గూడా పోతాంటాము అప్పుడప్పుడు ఇంగ లేదు ఇంగ మా వాల్ కి డ్యూటీలు ఇండి హాలిడేస్ ఇయ్ లేదంటే ఇంగ వాళ్ళమ్మళ్ ఇంటికి పంపిస్తానండి వాళ్ళ పిన్నమ్మళ్ ఇంటికి వాళ్ళ అమ్మళ్ ఇంటికి ఆ పిల్లలక్కూడా వాతావరణం వేర్ చేంజ్ చేతనే కదండి బాగుండే అందర్ ఎట్లా ఏమని మన తన్నా అప్యాయతలు అన్నీ పెరుగుతాయి లేకుంటే ఎట్లండి
ఊమ్మ్మ్
ఉహ్మ్ ఇంకేంటండి
ఏం లేదండి పిల్లలకి మధ్యాహ్నం భోజనం క్యారీ కట్టిచ్ఛారండి
లేదండి చేయాలా టైం ఏంది ఇక్క చేస్తున్నాను కట్టిచ్చి పంపియాలండి ఇకా
అవునులేండి
కూల్ దగ్గరే ఇంగ నేనే ఫల్ల అన్నం అంద చల్లగాయ్ ఉంటుంది ఎందుకులే వేడిది నేనే తీసుకొన్ బోయ్ ఇచ్చోస్తానండి పిల్లలకి చళ్లద్ ఎందు కూూర్కయని
ఆ
ఆ ఇంకే టండి మీరేమ్ జె చేస్తుంటారు మీ పిల్లలు స్కూల్ల హాస్టల్ కేసారాండి
మేమ్ ఇంకా పెళ్ళి కాలేదండి మాక్ ఇంకన్
పెళ్లి కాలేదా అయితే ఉద్యోగర్ కన్నా ట్రై చె్యండి ఊరికేందుకుంటార్ అక్కడే ఏదో ఒకనేన ట్రై జేస్తే
ఇంట్లో సంబంధాలు చూస్తన్నారు చూడాలండి ఏదన్నా సరిపోతుంది ఏమ్మో అని
ఊమ్ అదే సరిపోతే చేసుకోండి
అదే అండి మంచ మంచి ఉండాలె కదాండి ఇంగ్ అంతా
ఉ అదేలేండి
డబ్బుతో ఆ డబ్బుతో కూడిన పని కదండి అవి
అవునండి ఈ మధ్య కట్నాలు ఎక్కువ తీసుకుంటున్నారు అయినా ఎవరు కలిసి ఉంటున్నా అలెండి ఈ మధ్య అర్థం చేసుకునే వాళ్ ఉంటేనే అయితున్నాననీ చానా మంది కొట్లాడి విడిపోయేకే సరిపోతుందండి
మీకేమనల్లా ఒక బంధం ఎలా నిలబడాలో మీకేమన తెలిసింటే చెప్తారా అండి
నాకేం లేదండి ఇంట్లో వాళ్ళు చూసారు పెళ్లి చేసుకున్నాం ప్రస్తుతానికి మా బర్త్ ఏం బానే బానే చూసుకుంటున్నారండి అట్లే ఏం లేదు ఏమంటే వా వాళ్ళ కోపం ఒచ్చినప్పుడు మనం తగ్గి ఉండాల మనకు కోపం ఒచ్చినప్పుడు వాళ్ళు తగ్గి ఉండాల అలా ఉంటే కాపురాల్ నిలబడు తాయండి ఇంగ వాళ్ళు అరుస్తూ ఉంటారు మనము అరుస్తూ ఉంటే అద్ ఎలా అయిపోతుందంటే నువ్వెంత నేనెంత అనేదాని
ఉం అంటే మీకి కొద్దిగా అలవాటై పెంది కదండి ఇన్ని రోజుల్ అలవాటు పన్నారు గదా.
ఆ అదేనండి.
అంటే ఎట్లా అనిపిచిందండి.
వ్ ఉ ఏముందండి అర్థం చేసుకునే మొగుడు అత్త మామ మంచోళ్ళు అయితే బాగుంటారండీ. మేం మా అత్త మామతో ఏమి ఎక్కువ రోజులు ఉండమండి. ఎందుకంటే మా ఆయన ఇంగ పని చేస్తాండు, ఇట్ల షిఫ్ట్ అయ్య పడుతదండి
ఆ మీ ఆయన మంచివార అండి.
ఆ మంచివారే అండి బానే చూసుకుంటారు, ఏమంటే ఆ పని చేసే కాడ ఏమన్న ఎక్కువ అది ఒత్తడిగానే వచ్చింది ఇంట్లో కోపం చూపిస్తుంటారు ఇంక మా మూలే కదండి మనమే అర్థం చేసుకోవాల ఇంగ వాళ్ళ కోపంతో ఉన్నారంటే ఆ పక్క పని ఎక్కువ వత్తడి ఎక్కువ అయిందని
ఆ పిల్లలు సత ఇయ్యరా అండి, పిల్లలు కూడ సతాయిస్తర
ఇంగ పిల్లలు తెలిసిందే కదండి అమ్మాయి ఏం ఊరికే ఉంటంది అబ్బాయే అండి గలాట గలాట చేస్తాంటడు వంతో వాని పట్టుకొనే కి సరిపోతాది
ఎంతమంది అండి పిల్లలు మీకి
ఇద్దరు అండి ఒక ఆడపిల్ల ఒక మోగ పిల్లోడు
అవున ఏం పేర్లండి ఆ అబ్బాయి పేరు అమ్మాయి పేరు
అమ్మాయి పేరు కావ్య అబ్బాయి పేరు సతీష్ అండి
సతీశా
ఆ అవునండి.
అమ్మాయి పేరు బాందండి కావ్య అనే పేరు ఎక్కువ తెలుగు వాళ్లు పెట్టుకుండే పేరండి అది
వన్ అల ఏం లేదండి ఇంగ పేరు పెట్టేటప్పుడు పేరు బలం మీంద ఆ పదం వచ్చింటే ఇంగ దాని నుంచి ఆ పేరు పెట్టామండి అంతే
అంతే కొన్ని పేర్లు కూడ బలాలు ఉంటాయ అండి
ఆ అవునండి మామూలు అంటే వాళ్ళ జాత జాతకం బట్టి వాళ్ళు పుట్టిన టైమును బట్టి వాళ్ళం పోయి అడిగి పంతుల్ని వాళ్ళని అడిగితే వాళ్ళు దీన్ని బట్టి అని రాసిస్తారండి ఈ జాతకం జాతకాన్ని బట్టి దో ఈ పేరు పెట్టండి ఆ పేరు పె వాళ్ళు కొన్ని మూడు నాలుగు ఒక అక్షరాలు ఇస్తారండి ఆ అక్షరాలను బట్టి మనం ఒక పేరునెంచుకొని పెడతాం అన్నమాట ఏది బాగుంటుంది ఏమి అనేది
అ ఉంటాయండి ఏం చదువుతున్నరండి మీ పిల్లలు ఇప్పుడు
ఆ బాబు ఫస్ట్ క్లాస్ పాప సెకండ్ క్లాస్ అండి.
ఓ ఫస్ట్ బాబుకి బా అమ్మాయికి ఒక సంవత్సరమేన అండి ఇద్దరికి గ్యాప్
ఆ ఒక సంవత్సరమే అండి గ్యాపు
ఆ
ఉ
ఉ
ఇంకేంటండి మీరు పెళ్లి చేసుకోండి జల్లి మీకు కూడ తెలుస్తాయి బాధ్యతలన్నీ ఎట్ల ఏమి ఇంట్లో ఎట్లుంటారు ఏం కథ
అవునండి చేసుకోవాలి అండి సరిపోతే
ఆ ఫస్ట్ ఎ అత్తమామ మంచోళ్ళు వచ్చేసాలండి ముగ్గురు వీళ్ళు ముగ్గురే అండి మీ ఆడబిడల్ ఉంటా
ఆ అత్త మామ మంచివాళ్ళ అయితే బాగుంటుంది అని
అర్థం అమ్మ మామా వాళ్ళ ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళంటే బాగుంటదండి
ఆ
మా ఇంట్లో ఏమి మా అత్తా వాళ్ళ దగ్గర పోయినా బాగానే చూసుకుంటారండి వాళ్ళేమి పోతే ఒక రెండు మూడు రోజులు ఉంటాము మేం పెద్ద పెద్ద దసరా అట్లా పండగలిపోతామ అండి మేము
మీది పెద్దలు కుదిర్చిన వివాహమేనా అండి
ఆ అవునండి పెద్దలుప్పు తెచ్చిన వివాహమే
హ
హ అదే అండి
ఆ
మీరు అదే చేసుకోండి ఇప్పుడు కాలంలో ప్రేమ వి వివాహాలు ఎక్కడా నిలబడుతున్నాయి నిలవన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేసుకోవడం మంచిదండి
సరే అండి మీ అభిప్రాయం ఏంటండి ప్రేమ వివాహం పైన
ప్రేమ వివాహం అంతే అదంతే ఎవరైనా అర్థం చేసుకోవాలండి మీరు ప్రేమించిన వాళ్ళ మీద నమ్మకం ఉండి వాళ్ళని బాగా చూసుకుంటారంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోండి అంతే కదా
అవున్లేండీ
ఏమంటే ఇంట్లో వాళ్ళు నొప్పిించి చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం అదుపులో ఉంటారు అవును పెద్దవాళ్ళు ఉన్నారు కదా మనం కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల తప్పు అనే భయపడి ఇంగ ఊరికే అయిపోతారండి
అవునండి
లేదు అంటే నేను కొంచెం హద్దు మీరి ఇదే చేస్తారండి ఎందుకంటే ఏ అబ్బాయినా ఏ అమ్మాయినా ఎప్పుడైనా మారొచ్చండి ఎవరి మీద నమ్మకాల్ లేవు
అది కూడా నిజమే అండి ఇప్పుడు ఇప్పుడుండే సమాజంలో అంతో ఇంతో ఉండాలి కదండి
అందుకే అండి మీరు కొంచెం చూసుకొని చేసుకోండి చూడండి ఉమ్ సరే అండి ఉంటామండి
ఆ సరే అండి
ఆ సరే అండి ఆ